హలో
హలో
ఆ ఏ ఏనిపిస్తుందా క్లియర్ గా నా వాయిస్ ఏమ్ బ్రేక్ ట్లేకుండా అవునా మ్మ్ అంటే మీ అంటే మీరు బాగా ఇష్టపడుతూ చేసినవ వంటలు ఏవన్నా ఉన్నాయం టే ఇష్టంగా నేఇంకా బోర్ ఫీల్ కాకుండా ఎన్ని సార్లు అయినా చేయొచ్చు అనే వంటను ఉందా మీకు ఏదైనా
చేస్తే అన్నీ వంటలు చేస్తామండి బోర్ ఫీల్ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కంటాయ్ ఇష్టంగానే చేస్తాం
అంటే ఎంజాయ్ గా చేసే వంటే ఏదైన ఉంద
నేను ఎంజాయ్మెంట్ గా కాబట్టి రొట్టల్ కాల్చడమే
అహా అవునా అదే మీరు కొంచెం ఎంజాయ్మెంట్ తో చేస్తారా
ఆ
ఏం అట్లా అంటే రొట్టెలే ఎందుకు స్పెషల్
ఆ
రొట్టెలె ఎందుకర్లా స్పెషల్
మో మా ఇంట్లో ఉన్న రెండు రోజులకోసారి, మూడు రోజులకోసారి ఎక్కువగా చేయడం అదే
ఉహుహ్మ్ ఆవ్ మీ సైడ్ ఏవి ఎక్కువగా వంటలు చేస్తారు. ఇట్లా బాగా ఇష్టంగా తినేవి
అంటే అందరూ అందరూ మీ సైలు చేసుకున్నట్లే మేము కూడా అన్నే ఇష్టంగానే చేసుకుంటాం
ఉహుహ్మ్
అవునా
అమ్మీ మీకి ఎక్కువగా ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా
రెండు హాఫ్ హాఫ్
హాఫ్ హాఫ్ అంటే ఏదో ఒక దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటది కదా
ఇది ఎక్కువగా అంటే ఆఫ్లైనే
ఆఫ్లైన్ ఎక్కువ ఇష్టమా మీకు
టైం ఎక్కువగా ఇష్టంగా కొంటుంటామ్
ఎందుకు అసలు ఆన్లైన్ ఇష్టం ఉండదు
ఆన్లైన్ లో అన్నీ కరెక్ట్ గా రావు కదా
ఉహుహ్మ్
నవునా క్లాత్ పెట్టే ఒక్కొక్కసారి కలర్ షేడ్ అయితుంటాయి ఫ్యాబ్రిక్ బావుండదు.
హ్మ్
ఆ
అట్లా అంటారా
అట్లా నార్మల్ వి మంటే
సరే అవునండె మీకు అంటే సిటీ క
చెమ్
నాకు కూడా మోస్ట్లీ ఆఫ్లైన్ లో నేను ఎక్కువగా ఇష్టపడేది. బట్ ఆన్లైప్ మనం డైలీ వియర్ కావాలంటే ఆన్లైన్కిళ్ళొచ్చు.
ఆ
ఇట్ల స్పెషల్ అకేషన్స్ గానీ ఫెస్టివల్స్ గానీ కావాలంటే మోస్ట్లీ ఆఫ్లైనే ప్రి ఎందుకంటే లైవ్ లో ఉండి తీస్ కోగలము ఇవి ఎట్ల అంటే ఎంత లేట్గా మనకు డెలివరీ అవుతాయో.
ఆ
సో అట్ల అన్నమాట.
ఆ
అందుకు ఇగుడ్ ఆ మనం ఫెస్టివల్కి ముందు ఆర్డర్ చేసుకున్నాం అనుకో టైమ్ ఉండదు. ఒక ఫోర్ డేస్ ముందు అనుకో అవి డెలివరీ అవ్వడానికే మినిమం టెన్ డేస్ పడుతుంది.
అ
ఆ ఇంక మనము టెన్ డేస్ లో ఫెస్టివలే అయిపోతుంది మనకు.
ఆ
అందుకే మేము ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తా ఎవైన మ్యారేజ్ ముందు గాని ఆఫ్లైన్ కెళ్ళి కలెక్షన్స్ చూసి మంచి అక్కడైతే కలర్స్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఏమైన డ్యామేజ్ ఉందా లేదా మరి ఈ ఆన్లైన్ ఎట్ల అంటే మరి రిటర్న్ పెట్టాలి బాగాలేదంటే రిటర్న్ పెట్ కలర్ నచ్చలేదంటే ఎక్స్చేంజ్ లో ఇంకో దానికి మరి టెన్ డేస్ గ్యాప్ అవసరం మనకంతా
హు
సో అందుకే నేను మోస్ట్లీ ప్రిఫర్ చెయ్యను ఆన్లైన్ డైలీ వేర్ కయితే ఎట్లున్నా ఒకేలే అనుకుంటే
ఆ
చేసుకోవచ్చు హమ్ అడ్జస్ట్ అయిపోచ్చు అట్ల
అ
మీకు సిటీ ఎక్కువ ఇష్టమ విలేజెస్ ఎక్కువ ఇష్టమ.
విలేజసే బెటరండి
ఉహు
ఆ నీకి
ఏమి
మీకు మీకేది ఇష్టము
నాకు పీస్ఫుల్గ ఉండాలంటే విలేజ్ ఇష్టం విలేజ్ లో ఉండాలి. మనము కొంచెం వర్క్ పరంగ అయితే మనకి సిటీస్
అవునవును
ఇప్పుడు మా వర్క్ అంతా విలేజ్లో దొరకదు కదా వర్క్ రెండూ ఇంపార్టెంటె ఏది తక్కువ వేసకి ఏం లేదు
ఆ
మీరు అంటే ఎవరు మూవీస్ ఎక్కువగా చూస్త ఉంటారు హీరో. హు
బాలకృష్ణ అండి నందమూరి ఫ్యామిలీ మొత్తం
మీకు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఇష్టమ
ఆ మీకి
నాకు అట్లనేం లేదు నేన్ నార్మల్గా అన్ని చూస్తా ఉంటా య అంటే స్పెసిఫిక్ గా ఒకర్ ఇష్టము ఒకర్ ఇష్టంగానే ఆమోచిస్తానేం లేదు ఇంట్రెస్ట్ టేడ్ ఉండే మూవీస్ చూస్తాం అంతే
అవునులే అవునులే
ఆ అ మీకూ మీరు లాస్ట్ చూసిన మూవీ ఏంటి
లాస్ట్ గా చుసిన మూవీ నా గుర్తుకులే యర్ చుసినబ్బా లాస్ట్ ఏంటి నారాయణది
ఆ హా థియేటర్లనే క థియేటర్ అని కాదు నేను చెప్తున్నా నార్మల్గా మనం మొబైల్లో కానీ టీవీలో కానీ అట్లా
మొబైల్ లో గానీ టీ విల్లో గానీ నిన్న ఓదేలనా ఓహ అదేయది సినిమా ఆ ఓడేలా అది చూసామం చాలా బావుంది ప్రతిస్తూ
ఎలా ఉందండి స్టోరీ
అది ఎట్లా చెప్పడానికి ఎట్లా అది ఏదో అం
బాగుందా అని అంటే కథ బాగుంద స్క్రీన్ ప్లే అంతా బాగుం
బావుందండి చూసే కొద్ది చూడాలనిపిస్తంది
మ్ హూ
ఆ
అన్లెండీ అయితే మీరు లాస్ట్ తమన్నా మూవీ చూసారు
ఆవును
మ్ హు
మ్
ఓకే నా ఇంకా అంటే మీకు సింగర్ ఎవర్ ఇష్టం ఎక్కువగా అంటే వాళ్ల వాయిస్ ఎక్ క్కువ ఇష్టమన్నట్టు
సింగరా అపుట్లో అయితే బాలా ఇన్ పేరు ఏం పేరబ్బ
బాలసుబ్రమణ్యం ఆ
ఆ బాలసుబ్ర్మణ్యము ఆయన పాటలు చానా బాగుంటుండే
అవునవును
ఆ అ
మీ అంటే అల్ల్టైమ్ ఫేవరెట్ మూవీ ఏదైనా ఒకటుందా
ఇప్పట్కి ఫేవరెట్ గా ఉండే మూవీనా
మ్ ఇప్పటికి ఈ మూవీ ఎన్ని సార్లైన చూస్తాను అనే మూవీ
ఎన్ని సార్లు అన్నా చూస్తాననే మూవీ వచ్చేసి దన్ని ఏమలబ్బా
మ్ హు ఆన్లెండి
మీరు మీరు
నీనైతే అన్నమయ్య మూవీ చూస్తా అంటే ఎన్నిసార్లు వేసినా చూడొచ్చు అన్నమయ్య శ్రీ రామదాసు ఎన్నిసార్లయినా చూస్తా
ఆవునా
మ్
హు ఎందుకు మిక్ మా అన్నమయ్య అంటే అంత ఇష్టం దేనికోసం
ఎందుకంటే ఆ అంటే అవి బావుంది మనకు చూపించటం మనకు కళ్లకు కట్టినట్టు చూపించడం గాని మెయిన్లీ వెంకటేశ్వ స్వామి నం భక్తురాల అనమాట ఇష్ట గాడ్ అంటే
హహ
సో ఇంక మనకి ఇంకా చాల మూవీస్ ఉన్నాయి వెంకటేశ స్వామి ఇది ఒకటేని కాదు బట్ ఆ అవే అనేది స్క్రీని గాని అంత బంధి చూపించడం గాని స్టోరీ ఒక బ క్తుడు ఎట్ల ఉంటాడు అంత ఇంకా వేరే దాని మింద కేళ్ళడు ఆయన దేవుడు స్మరణ అవే పాటలు అన్నమ కవే అంత ఫ్యా ఫ్యాలినే వదిలి వెళ్ళంత భక్తి వచ్చేసింది ఆయనకి కొన్ని కొన్ని అట్లా సందర్భాల్లో సో ఆ మూవీ ఇంక మెయిన్లీ ఆ సాంగ్స్ బాలసుుబ్రహ్మణ్యం పాడారు అవి ఇంక ఇష్టం ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు
అవునా
అంత బాగుంటుంది అనమాట సాంగ్స్ కానీ ఇవన్నీ
అన్నమయలోటివి
హు
అవునవును
ఉ
వంటలు చేస్తాను అంటే నాకు మసాల వేసు కూర్ల వేయడం అయితే రాదు ఇట్లా ఫ్రైస్ కానీ కర్రీస్ గానీ అం ఇంకా మెయిన్లీ ఇష్టపడి చేసేది నా వెజిటేబుల్ రైసెస్ బిర్యానీ ఐటెమ్స్ గాని ఎక్కువ ఇష్టపడుతూ చేస్తాను నేను
తినేది నాకు ఫేవరెట్ ఫుడ్ తినేది బిర్యానీ నాకు మోస్ట్లీ ఎ ఎన్ని టైమ్స్ అయినా తింట
అవునా
ఉ
ఆ
ఇంట్లో కూడ ఎక్కువ అడిగి చేయించుకోడం ఆ ఫుడ్డే
అవునా
మరి నా చికెన్ అంటే ఓన్లీ బిర్యానీ రైస్ మాత్రమే నేను ఇష్టపడేది
చికెన్ అదే ఏమి యూస్ చేయర దాంట్లో
యూస్ చేస్తే లైట్గ మరి మో ఎక్కువని కాదంతే
ఆహ
అంటే చే వంటయితే మోస్ట్లీ మేనేజ్ చేయగలను బట్ అవీ టేస్టీగ వస్తాయో రావో నాకైతే తెలియదు
అట్ట
మ్ చేస్త మోస్ట్లి
ఆ
ఆదిర భద్ చేసే వంట క్లియర్ గానే చేస్తా అది వస్తుందో రాలేదో అంతే రిజల్ట్స్ అ దాని పాసో ఫైల్ లో తెలియదు అంతే మ్
మ్ పాసో ఫైలో పసో పేలో తెలియాలంటే ఫస్ట్ తిన్ చేసిన వెంటనే మీరే తినాలి కదా
న్ ఆ నాకు అట్లా నచ్చదు చే చేసిన వెంటనే నేనే తినడం నాకు నచ్చదు
తినే టేస్ట్ చూస్తే తెలిసిపోతది కదా
మ్ హు నాకు వేరే వాళ్ళు చూడాలి నేను చేసిన వంట అక్కడ స్మెల్ పీల్చుకుంటూ తినలేను నేను కొంచసెప్ తరవాత తింటా అంతే
ఆహా
మ్ అంతే అంటే ప్రాసెస్ మొత్తం కరెక్ట్ గానే చేస్తా కానీ అది అంతే సమ్ టైమ్స్ కుదురతాయి కుదరవు
అవునవును
మ్ హు
ఆ
మీరు వంటలు చేస్తారా బానె
పర్లేదండి ఓ రకంగా
మ్ హు
మ్
ఏ మీకెవరు నేర్పిచ్చినారు వంటలు
మాక మా మమ్మీ అండి
మ్ హు
మ్
అవండి ఎవరో ఒకరు నేర్పిస్తెది మనకి కూడా రావు వంటలు
రావు మీరు మీరు ఎట్లా నేర్చుకున్నారు
నా కూడా మా మమ్మీ నేర్పించింది అండ్ యూట్యూబ్ ఉంటుంది ఇంగ మనకు
అవున
మ్
మ్ ఫోన్లో చూసి చెత్తారా
ఆ ఫోన్ లో చూస్ చేస్తా కొన్ని మా మమ్మీ నేర్పించినావి కూడా
అవునా
మ్
మ్
అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ని బట్టి ఏవైనా స్పెషల్ గా చేయాలనుకుంటే యూట్యూబ్ యూస్ చేయడం అంటే ఇంకా మమ్మీకి నాకు ఇద్దరికి తెలియని ఐటమ్స్ ఏవైనా ఉంటాయి కదా
అవునవును
అన్నీ తెలుసు అనుకోవడం మన పొరపాటు తెలియనవి కూడా ఇంకా చాలా ఉంటాయి
ఆ
మ్ అసలు తెలియన్యి అనేవి చూసి చేయడమే మ్ అట్ల
అన్ని అయిపోతాయి
మ్
మ్ హు అదే సరెనండి మరి
ఆ సరే సరే అండి
ఆ